హలో
ఆ హలో
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు
మ్ బాగున్నాను మీరూ ఎలా ఉన్నారు
బౌన్నను
ఏం చేస్తున్నారు మ్ ఇంకా లేదు సిస్టర్ అప్పుడేనా సెవనే కదా అయ్యంది టైం ఉంది కదా ఆ టీ అయిపోయింది
మరిమీ పిల్లలు మీ ఆయన మీ అత్య మీ మామూలు వాళ్ళ ఫమి మెంబెర్స్ చాలా ఉనారు
పిల్లల పిల్లలు చదువు చదువుకుంటున్నారు
ఉమ్
ఉమ్ మ్
ఏంటి విశేషాలు అంటే ఇవాళ డిన్నర్ స్పెషల్
డిన్నర్ స్పెషల్ ఏం లేదు నార్మల్
మ్మ్ మరి ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది మీ దగ్గర
బాగుంది కొంచెం హాట్ హాట్ గానే ఉంది
ఉమ్మ్ చెప్పాలి సిస్టర్ అంటే మీ సైడ్ నేచర్రు అంటే మీ ఇంటి దగ్గర పొలాలు
పొలాలు ఇంటి దగ్గర ఇది కొంచెం టౌన్ కదా విలేజ్ లో అయితే కొంచెం పొలాలు అంతా ఉంటుంది
ఆ
ఉ కొంచం ఇక్కడ్ టౌన్ కాబట్టి పెద్దగా ఏం అంత లేదు మేము ఎప్పుడన్నా బయటికి వెళ్లాలంటే ఔటింగ్ పార్క్కి ఎళ్తాము మాకు కొంచెం దగ్గరలో పార్క్ ఉందండి
ఉమ్మ్ ఉమ్మ్
మ్
సమ్మర్ ఆ మాకుంది మాకుంది మా విలేజ్ ఎళ్రాంటే ప్రెసెంట్ నేన్ హాస్టలో ఉంటాను జాబ్ చేసుకుంటూ మా నేటివ్ ప్లేస్ కెళ్ళానంటే అంటే వీక్లీ వన్స్ టూ వీక్స్ వన్స్ ఈజీగా వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో ఓళ్ళు పిలుస్తూ ఉంటారు అంటే ఉండలేర్ కదా నేను ఉండలేను వెళ్తే గాని మాది ఫామ్ ఉంది అంటే కొబ్బరి తోట ఉంది ఆ అన్ని ఆ ఉంటాయి గాని ల్యాండ్ ఉంది గానీ మరి ఏజ్ అయిపోయిన వాళ్ళు చేసుకోలేరు కదా మా తాతయ్యలు అట్
అవునవును మ్
కొంచెం పె ఇంగ అంటే కొబ్బరితోటి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం అట్లా సీజన్ బట్టి అంటే ముందుయితే చెరుగ్ పండించే వాళ్ళం బానింది. ఫ్యూచర్ అంటే ఇప్పుడు అందరు జాబ్పరస్ లో ఉన్నారు కాబట్టి కుదదు కాబట్టి అంటే పెండింగ్ కానీ చాలా బాగుంటది విలేజ్
ఆహ్
ఆ మరి సమ్మర్లో విలేజ్ అంటే కొంచెం కష్టం అంటే డే అంటూ గచడము కానీ ము ము విలేజే బావుంటుంది అంటే ఇప్పుడు ఫెస్టి సన్సేస్ కాబట్టి
ఓకే అంటే బావుంటుందిగదా ఇప్పుడూ కొంచెము
ఆ చాలా అంటే ఇప్పుడు ఇప్న్ ఇప్పుడోచ్చి నాకు తెల్సి ఆ చెనిక్కాయలు, వేరూశనగలు తర్వాతా అంటే వరి
వేరుశనగింజలు పండిస్తారా మీరు?
ఆహా లేదు కానీ సీజన్ జెప్తున్నా
ఆ ఓకే అంటే సీజన్ ప్రకారం పోంట పొలాలు వేస్తారన్నమాట.
ఆ వేశారు కానీ మేమైతే వేయం రెగ్యులర్గా వేయమసలు టెన్నీర్స్ బిఫోర్ టెన్నీర్స్ బ్యాక్ ఎప్పుడేసారు. నేను చిన్నప్పుడు కుదరలేకా చాలా బావుంనింది
ఓకే
చాలా బావుంనిదే ఎ టోంటిలో అంటే లోటు లేదు అంటే చెన కైలకి చేనకప్పుల్కీ ఆ కష్టముండేది కాదు ఇట్లా చెరుకు పనిస బెల్లం కి కష్టం ఉండేది కాదు.
ఆహ్
ఇవన్ని కొనుక్కొని తినాల్సోస్తుంది.
ఆ
మరి మీరేంమేంపండిస్తారు?
మేము పంటేం పండించము.
మ్
మాకు ఫార్మింగ్ గంతా లేదు కదా నా చిన్నప్పుడేప్పుడో ఆ నా స్కూల్ డేస్లో నా స్కూల్ డేస్ అంటున్నాను నా నా స్కూల్ డేస్లోనే ఆ అప్పుడు మేము పల్ విలేజ్లో ఉండే వాళ్ళమన్మాట. నా చదువు అంతా అయిపోయినాక సమ్మర్ హాలి సు అప్పుడు ఇస్తారు కదా అప్పుడు మా పిన్నివాళ్ళతో కలిసి నేను ఆ అదేంటి వేర్సెన గింజలు వేస్తారు. కదా అది వేస్తే చెట్లోస్తాయి కదా సో అట్లాంటి పన్నులు వెళ్ళలేదాని అనమాట వరి నాటడము వరైతే నేనేప్పుడు నాటలేదు కానీ ఆ ఆ ఇది వేరుసన్న గింజలు మాత్రము అట్లా వేస్కుంటూ వెళ్ళానన్మాట. ఆ దున్నుతారు కదా మయ్యిక మ్ కయ్యళ దున్నేసి వేరు శేనగింజలు వేస్తారు కదా
ఆహ్
చేశాను ఇంకా దగ్గర్నుండి నాకు తెలిసింది నేను వేరుసనగింజ పండు వే ఇంకా అది వరి అంటున్నారు వరి అంటారు కదా అదేప్పుడూ వేయలేదు నేను నాటుతారు కదా అదీ అదైతే ఎప్పుడు ట్ర చేయలేదు మా పిన్ని వాళ్ళైతే చేసేవాళ్ళ అనమాట ఆ పని పొద్దున్నే ఏళ్ళిపో తారు పొద్దున్నే సద్ది సద్ది కాల్పుకుని క్యారీకె
ఔను చాలా బాగుంది మరిప్పుడు సమ్మర్ స్పెషల్ ఏంటం అంటే అంటే మన్కి కరువు పన్లు అని చెప్ప అంటే వస్తాయి మీకు తెల్సతె మీ టౌన్లో ఉంటారు కాబట్టి నాకైతే క్లారిటీ లేదు కానీ మాకు క్లారిటీ ఉంది. ఈవెన్ నేను గుడా బిఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ సమ్మర్ లో ఒక స్పెషల్ ఏవన్నా అంటే మనకి కష్ట ఎండలో కష్టపడి తినలేం కాబట్టి మనక్ కరువు అనే ఒక పని ఉంటుంద అది ఇ దాన్ని ఏమంటారొ నాకు తెలిదు మేమైత్ ఆ మా వాయిస్స్ అలాగే ఉంటాం కానీ ఆ వన్ అవరు వన్ అవర్ ఈజీగా వర్క్ చేసుకొని వొచ్చేవచ్చు కానీ వీక్లీ మంత్స్ తి త్రీ థౌజండ్ ఉ త్రీ ఫైవ్ ఫోర్ అలా అమౌంట్ ఆ మన అకౌంట్లలో పడేది
హు హు
ఫీల్డ్ అసిస్టెంట్ అంటారు కదా
అవునవును
హ్యాండ్ అవర్ ఎది ఆ వర్క్ అనేది అంటే మ్ మా సైడ్ వచ్చి మా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడుతుంది మామ్మీ వాళ్ళు కష్టం చులేక మేము చాలా మంది పోయే వాళ్ళం అంటే పిల్లోళ్ళు కొంచ సరదాగా వెళ్ళి అది చాలా బాగుంటుంది మెమైతే అనుభవించాము కానీ కష్టం అనేది అంతే కష్టం ఉ టుంది కానీ సంతోషంలో ఆ కష్టం అనేది యూస్ చేస్కోమ్
హ్మ్మ్
హైలైట్ చేస్తాం చాలా బాగుంటుంది అప్పుడు మీరు చెప్పినట్టు మేము గుడా అలాంటి సద్ది పోసుకొని పోవడం ఆడుకోవడం పని చేసుకోవడం ఒనవర్ రిజీగా వచ్చేయవడం ఈ వీక్లీ వన్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ తీసుకోవడం అదేది ఈ సమ్మర్ లో హైలైట్ అవుతుంది చేస్తారు మామూలు విలేజెస్ అయితే చేస్తారు మీ టౌన్ లో ఉన్నరు కాబట్టి మీకైతే తెలీయదమీ
అదే నా చిన్నప్పుడు అయితే చేసాను
హ్మ్ అంటే మాకైతే గుట్టలు అడవి అడవి కాడికెళ్ళి తొవ్ కోవాలి దాన్ని అంటే ఒక గుంత తోవితే గాని మనకు అంత రాదు అది మన అమ్మ తల్లిదండ్రులు చేస్ న్నారు కష్టపడుతున్నారు అని కొంతమంది పిల్లలు ఉంటారు నా ఏజ్ వాళ్ళు అని మా అ నాకైతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెను అలాంటి పిల్లలో వెళ్లి సెడుకుంటూ చేసుకుంటూ వొచ్చేవాళ్ళం మరి మీరు ఎలా చేస్తారు అంటే మీరు జాబ్స్ ఆ
ఆహ లేదు సిస్టర్ నేను హౌస్ వైఫ్ నే ఆ అది నా చిన్నతనంలో అయితే నేను ఆ విధంగా చేస్ దాని అనమాట ఆ అదే పెద్ద ముట్ ఎత్తుకొని బోవ సద్ది ఎత్తుకొని బోవడము ఆ లైక్ అక్కడ పా అదేంటి గట్ల మీద కూర్చుని తినడము సో అవన్నీ ఇప్పుడు మీరు చెప్తాంటే నాకు అవన్నీ మెమరీస్ గా వొస్ స్తుండయ్ అనమాట
చాలా బాగుంటుంది ఈవెన్ నాకు తెలిసి నా జాబు నెక్స్ట్ మంత్ డ్రాప్ అయిపోతే దానికె వెళ్దాము అని ఓటై అంటే ఊర్లో అయితే ఆ ఫామింగ్ కాదు అందే కరువు పని చేంజ్ జస్ట్ ఇంట్లో హ్యాండ్ అవుతుంటంది కదా అలాంటి ఎందుకం అంటే చాలా బాగుంటుంది అది చూడ్డానికి అంటే మార్నింగ్ సిక్స్ గుడా వెళ్తారు ఇలాంటి ఈవినింగ్ సిక్స్ కి వెల్ తారు ఏదో ఒక టైం మైంటైన్ చేసుకొని ఒక గ్రూప్ ఉంటారు అనమాట ఆ గ్రూప్ మైంటెనెస్ చేస్కొని ఆ గ్రూప్ మెంబర్స్ ఆ టైం లో ఏదో ఒక టైమ్ ని చూస్ చేసుకుని వచ్చేస్తారు కంప్లీట్ చేసుకుని వన్ అవర్ లో మ్
అదే అదే
మరి మీకు స్పెషల్
ఇంకా స్పెషల్ అంటూ ఏం లేదు ఇంకా కొంచము తిరుమల అట్లా వైపు వెళ్ళాలనుకుంటున్నాము తిరుమలలో ఏంటం టే ఇది ఆ థర్టీ ఫస్టూ ఈ మంత్ థర్టీ ఫస్టూ ఆ ఏప్రిల్ ఫస్టూ ఆ ఇది తిరుమలాలో ఒక తుమ్ముర తీర్థ మనేదుంటుంది అది సంవత్సరాని కి ఒక్కసారి మాత్రమే ఆ రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారంట
ఆ
సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారంట అక్కడికెళ్ళడానికీ తుంబురతీర్థమననేసి ముప్పై ఒకటి ఒకటి రెం లో సో అక్కడికెళ్ళి చూసుకొనొద్దాం ఎప్పుడుూ చూడలేదు ఆ తుంగుర తీర్
దానివల్ల ఏమ్ యూస్ చూడటమాలేకపోతే ని నిరు అంటున్నారు డ్రింక్ చేయడమా లేకపోతే మునగడమా
లేదు లేదు జస్ట్ చూడ్డము ఎందుకంటే అది చాలా బాగుంటుంది కొండల మధ్య వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట వాటర్ ఫాల్ లాగా
ఆ
కొంచము ఎతైన కొండల దగ్గర నుంచి ఈ వాటర్ ఫాల్ అనేది కొంచము లోతైన ప్రదేశం కొంచం అది ప్రమాదకరమైన ప్లేసెస్ అని చెప్పేసి ఎవరిని అనుమతించరన్మాట సంవత్సరంలో రెండు రోజులు మాత్ త్రమే అనుమతిస్తారంట
మ్
సో ఒకసారి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు కదా వెళ్లి చూసుకొని ఒద్దాము అని చెప్పి
మ్ అదృశ్యముంటే గానీ దేవుడు పిలుపు లేంది అటు వైపెళ్ళం కదా
అవునవును అందుకే ఇక అ ది ప్లాన్ చేస్తున్నాము ఒకవేల కుదిరిందంటే వెళ్లి చూసుకొని వచ్చేద్దాము అంటే మనం ఎప్పుడు చూ చూడన్దాన్ని చూస్తే మనకి ఫ్యూచర్లో అదొక ఇదిగా ఉంటుంది కదా మ్ చాలా బాగుంటుంది హ్య పీ గా కూడా ఉంటుంది అ ఆ అందుకని చెప్ ప్పి నేను వెళ్దామని చెప్పి మా ఫ్యామిలీ తో ప్లాన్ చేస్తున్నామన్నమాట
ఆ ఒకే ఇంకా
ఇంకా మీరే చెప్పాలి సిస్టర్
మీరే చెప్పాలి మీరే స్పెషల్ ఉంటది కదా అంటే హౌస్ వైఫ్ అంటున్నారు ఇంకా